హలో
హలో వినపడుతుందా
ఆ వినిపిస్తుంది
ఊహూ లంచ్ అయ్
అప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి ఏదో అడిగారుగా
ఆ అవును అవును చెక్ చేసినారా ఏమన్నా
ఊ చెక్ చేసుకున్నా మీకేం కావాలా
అదే ఇది బి ఏమన్నా కోర్స్ లాగా లేకొకుంటే ఏమన్నా వీడియోలు దానికి రిలేటెడ్ వీడియోస్ ఏమన్నా చూసారా
ఊ అంటే నార్మల్గ ఆన్లైన్లో నీకి కొన్ని అప్లికేషన్స్లో వెబ్ అప్లికేషన్స్లో చిక్ తే నార్మల్గా సవిత్ సర్టిఫికేట్ వస్తాయి అవి రెజుమేలో కూడా ఇంక్లూడ్ చేసుకో ఆ కొన్ని ఫ్రీగా ఉంటాయి మరి ఇంకొన్ని పే జేయాలా
ఆ
అది అంటే విన్డానికి తెలుగులోనే కాదు మాత్ ఇంగ్లీష్ లోనే ఉంటాయి మాక్సిమం
అవునులే అవునులె
ఆ కోర్సు ఆ మొత్తం ఫినిషింగ్వి మొత్తం అన్ని సర్టిఫికేట్స్ అన్ని రెజూమేలో పెట్టు కొంటే మీరు పార్ట్ టైమ్ అంటున్నారుగా
అవును అవును
అందుకి యూసుఫుల్ గడా అవుతాయి
యాది యా యా వెబ్సైట్లో చూ యూట్యూబ్లో చూసినవా
యూట్యూబ్లోనే కాదు ఏదైనా వెబ్సైట్లో మీరు చెక్ చేసినా కూడా మీకు అప్పుడే అర్థం అవుతుంది చానా ఉన్నాయిగా ఎడ్యుకేషన్ పర్ పస్ వెబ్సైట్స్ ఇలా మీరు మైక్రోసాఫ్ట్ ఏక్సల్ అని చెప్పేసి ఆన్లైన్ సర్చ్ చేసా కూడా మీకు ఈ కోర్సెస్ పెయిడ్ వస్తాయి ఫ్రీవి వస్తాయి
అవునవునువును
మీరు అలా ట్రై చేస్తే మీకు కోర్సెస్ అయినా ఏవైనా పాసిబుల్ జస్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సలేన లేకపోతే ఏవైనా విజువలైజేషన్ టూల్స్ కూడా
అ అలా ఏం లేదు కాని ఫస్ట్ కంప్యూటర్ గురించి మనకొక అది ఉండాలా అది ఒక అవగాహన ఆ అనేది ఉండాళ్ళా దాని గురించి చూద్దము అని అంతే
దాని కోసం ఇదంతా ఎందుకు డైలీ కప్యూటర్ ల్యాప్టప్ యూస్ చేసిన అలవాటు అవుతుందిగా
అవన్నీ వస్తాయి నాకి అది చేసేది సేవ్ చేసేది కట్ కాపీ అవన్నీ చేస్తాం గానీ
హ్మ్
మామూల్ ఎక్సఎల్ సీట్స్ ప్రిపేర్ చేసేది ఇట్లా అకౌంట్ ఇట్లా సేవ్ చేసేది ఆ అది ట్యాలీ లాగా అట్లా ఏమన్నా నేర్చుకుందాము అని అంతే
డైలీ మీరు ప్రాక్టీస్ కొన్ని ఎక్సెల్ షీట్లు తీసుకొని బిజినెస్ మీద లేకుంటే ఏవైనా అవి ట్రై చేస్తుంటే సావుంటాయి సెట్లు మీద ఇంక ఎక్సెల్ షీట్ అన్నా కూడా డేటా సెట్లు ఇవి అవే కాబట్టి
హ్మ్
అది అది చూస్తను యూట్యూబ్ లో చూసి ఏది బాగుంటే అది చెక్ చేస్తాను
ఊహు
తిన్నారా మళ్ళీ
హ్మ్ తిన్నాను మీరు
తింటి తినేస్తీ
పాపేం చేస్తంది
పాప ఆడుకుంటుంది వర్షం పడుతుంది బయట
హ్మ్ ఆ పడుతుంది వర్షం లైట్ గా పడుతుంది
గట్టిగానా చిన్నగా
చిన్నగానే పడుతుంది లైట్ గా పడుతుంది
ఊహూ
హ్మ్ నాకు మొన్న మీరు జియోది అది పెట్నారు కదా
ఆ
ఆ అది ఏమి వాళ్ళ రిప్లై ఏమి ఈల అంటే అదీ అది చేస్కోవాల కదా రెజ్యూమ్ ప్రిపేర్ చేస్కోవాలి కదా
అది రెజ్యూమే ఉంటే అప్లై చెయొచ్చు ఇక రెజ్యూమే లేదు కదా రెజ్యూమే ప్రిపేర్ చేస్ కొ ఎక్సిల్ మైక్రొసాఫ్ట్ ఎక్సల్ ఇవన్నీ చేస్తే రెజూమే లో పెట్టుకోవచ్చు మీరు
అదే అదే అందుకు కోసం టూల్సో ఏమన నేర్చుకుంటే అట్ల దానికి యూజ్ అయితది ఒకేళ ఇప్పుడే ఏం నేను చేసేది ఏం లేదు జాబు ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ లో అట్ల ఏదన్నా ఒసారి చెక్ చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే వస్తు వస్తుంది కద మనకి అని అంతే
మనం ఏం ప్రాజెక్ట్లు చేసినా ఏం చేసినా రెజూమే లో పెట్ ట్టుకుంటే అదీ ఇంటర్వ్యూ వాల్లు కూడ అన్ని రెజ్యూమ్ వల్లే చూసి క్వాలిఫై చేస్సరు
చేస్తరు
రెజ్యూమ్ వెయిల్ కూడ ముందు ఉండట్టు ఇప్పుడు మనుషులు కాదు మొత్ త్తం అంతా టూల్స్ లోనే స్కానింగ్ చేస్తారు ఏటిఎస్ ఫ్రెండ్లీ అని చెప్పేసి ఏఐ తో చేసినమా లేకుండా నార్మల్ చేసినామా సగానికి సగం రెజ్యూమ్లు అన్ని అక్కడే డిస్క్వాలిఫై అయిపోతయ్
ఆహా
ఊహు
అదే ఎట్ల చేయాలో ఊ అదే అ అన్నమూ బీరకాయ
ఊహు
బ్యాంగ్లూర్ లో వర్షం పల్లేదా
గాలి చానా గాలి ఏర్
అవున్లే అవున్లె ఇది ఇప్పుడు మనమూ ఎవడో సూపర్ మార్కెట్ కి కేపి ఇట్ల పోతం కదా వాళ్ళడన్నీ ఎంటర్ చేసుకుంటారు కదా మొత్తం ఏమిచ్చినారో ఏమి అంటే మినిమం బేసిక్ అదీ ఉంటది కదా అట్ల నేర్చుకోవల్లా అని అంతె
ఎక్సెల్లోనా
ఆ వాళ్ళు ఇప్పుడూ ఎక్స్ఎల్ షీట్స్ లోనే వాళ్ళ అమౌంట్ ఇంత పే చేయల్లా ఇంత పోయింది ఇంత ట్యాక్స్ కట్టయింది ఇంత అని వాళ్ళు
అవి ఫార్ములాస్ ఉంటాయి యూట్యూబ్ లో అయినా లేకుంటే ఎక్సెల్ ఏదైనా బుక్స్ అయినా ఏ తీసుకున్నా కూడా దానికి ఫ ఉం టాయి అడిషన్ చేయడానికి మల్టిప్లషన్ చేయడానికి లోక్క రో కాలం లకకి ఎక్స్టైడ్ చేతే ఆటోమేషన్ ఎక్సల్ సిట్ చేసినా మొత్తం అంతా అదే చేస్తుంటది
ఆ ఇప్పుడు ఏ ఏప్పు ఇప్పుడు హాస్పిటల్ ఉంటది మనం అపాయింట్మెంట్ తీసుకుంటాము అది తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి అపాయింట్మెంట్ తీసుకున్నట్లు మనం ఎంటర్ చేసి ఇచ్చి వాళ్ళకి
మనకి
ఆ దాంట్లో మనం చెయాలి అట్లా ఆ ఆ నాలెడ్జ్ అట్లా నేర్చు చకుందాము అనే అంత వరకు చాలా లే
అద్ మా అంటే ఒక వన్ మంత్ లేకపోతే వన్ అండ్ హాఫ్ మంత అంత అంతా నేర్చుకోవచ్చు టేబుల్ క్రియేట్ చేసేది
ఊ
ప్రాక్టీసెస్ అంటే డైలీ ఏదో ఒకటి ల్యాప్టాప్ యూజ్ చేయడం అదే అలవాటు అయిపోతుంది ఏదోటి సింపుల్ గా టైం పాస్ కి అలా సెల్స్ లో ఈవి ఎంటర్ చేసుకుంటా ఎక్స్ల్
అదే అదే అందుకోసమే ట్రై చేస్తున్నాను ఎట్లా ఏమి అని చూసుకోవాల ఆ ఉంది ఎక్సల్ లేదనుకుంటా లేదు
మరి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ నేర్చ్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రాక్టీీస్ సెచ్చలేదు ఏదో ఒక టేబుల్ ఎలా క్రయేట్ చేలా అవన్నీ షార్ట్ కట్స్ ఉంట ఎక్సెల్ అంటేనే అన్ని షార్ట్ కట్స్ ఆ షార్ట్ కట్స్ నేర్చుకుంటే
నేను డిగ్రీ ఫస్ట్ చియర్ చదువుతున్నప్పుడు ఎప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ లో
ఆ
సిక్స్టీన్ కాదు ఫోర్టీన్ ఆ ఫిఫ్టీన్ లో జాయిన్ అయినప్పుడు ఆ ఇవి మొత్తం ఇవి నేర్పించిరు అప్పుడు ఎక్సల్ సీట్ పవర్ పాయింట్ ఆ ఎంఎస్ ఆఫీస్ అది ఏదో అన్నీ త్రీ ఉంటాయి దానిలో త్రి మొత్తం నేర్పించింర్ అంటే డైలీ మన్కి వాళ్ళు ఎగ్జామ్ లాగ్పెట్టి లా దాంట్లోనే కంప్యూటర్లో సిస్టమ్ దగ్గర ల్యాప్టాప్ కుడ లే అన్ని నేర్పించిండ్ర్ అప్పుడు మార్తం అన్ని మర్చిపోయినాన్
అవి అయి ఎప్పుడ్ దప్పుడు ప్రాక్టీస్ చేసి లేకుంటే బుక్ నాలెడ్జ్ మీద ఇంప్రూవ్ చేస్తే
ఉమ్ ఇట్ల శీట్స్ ప్రిపేర్ అకౌంట్స్ గానీ ఇట్లన్ని గ్యాప్ ఒచ్చేసి మధ్యలో ఆహ్ అయిపోయింది
ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఏదో దాన్ మీద న్యాచురల్గాయినా ఓన్ గైనా ట్రై చేస్తా ఉండాల్ నిట్
ఆఅహ్
లేకపోతే మర్చిపోయో అలాంటి కన్ఫ్యూస్ అయిపోతై అన్ని సిమిలర్ గానే అనిపిస్తది బేసికు గ్రిప్ ఉంటది ప్రాక్టీస్ చేస్
ఉంటది అందుకే అది కొంచం నేర్చుకుందాము అని ఇప్పుడు డిగ్రీ మొత్ త్తం మొత్తం అంతా కంప్యూటర్స్ సి ప్లస్ ప్లస్ వర్కు బీకాం కంప్యూటర్స్ కాని అంటే మొత్తం అంతా కంప్యూటర్ నాలెడ్జె నిక్ కి మామూల్ నాలెడ్జె లేదు మొత్తం అంత కంప్యూటర్ రావాలా దాంట్లో కోడింగు మ త్తుమంది కోడింగ్ ఉంది డి కోడింగ్ ఉంది ఆ టూల్స్ ఉన్నాయి అన్ని మొత్తం ఉన్నాయ్ అది నేను లాస్ట్ ఫైనల్ ఎజ్జామ్ రాసిన్ రోజు కూడా రాసిన్ క్షణ నెన్
ఆ
మర్ధమన్ అట్లాంటిది ఎట్లా నేర్చుకోవాల్ అనేది అంత్ తే ఏదన్
అవి ల్యాప్టాప్ పెట్టుకొన్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో కూడా లాజికు బిల్డింగ్ ఉంటుం లాజిక్ అర్థమైతది లాజిక్ అర్థమైతే ఈజీగ్ చేసేయచ్చు
ఆఅహ్
ఆ లాజిక్ రాకపోతే కష్టం అయితది
నష్టమైతది చూస్తాన్ అదే చుస్ ఉమ్ మ్
మైక్రోసాఫ్ట్ ఎక్సైల్ ఒకటేనా
ఆ ఎక్సెల్లు అదొక్కటె ఎక్సెల్ షీట్స్ ఎట్లా ప్రిపేర్ చేయల మనం అకౌంట్స్ నది యాడ్ చేసి లెస్ చేసేది యా అదే క్లారిఫికేషన్ చేస్తే మొత్తం ఆ పార్ట్ నేర్చుకొని
దాన్ని ఆటోమేటిక్ ఎక్సెల్ లోనే నీకు ఆప్షన్ సపరేట్టు రిబన్గుంటది ఫామ్లస్ అన్ చెప్పేసి
ఆ దాన్ని చేసి ఆ ఇ అది మనం సేవ్ చేసి మళ్ళీ ఆ ఫైల్ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని అట్లా అవన్నీ కొంచెం అట్లా జనరల్గా అట్లా నేర్చుకుందాము అని అంతే
ఉహుహ్ ప్రాక్టీస్ చేస్తుట్టే వచ్చేస్తది ఇదేం పెద్ద టఫ్ ఏమ్.
ఇప్పుడు కొంచెం ఇబ్బంది గదా బాబు ఉన్నాడు గబట్టి కొంచెం చూదాం.
ఉహుహ్
నేర్చుకోవాలి అట్లా నేర్చుకుంటే మళ్ళీ పనికొస్తాయి అని అంతే
ఉహుహ్
ఆ మేముండే ఏరియాలో పార్క్ దగ్గర కేపిఎన్ లో మామూలుగా ఇట్లా ఇంటర్ చేసి వాళ్ళు చేసే వాళ్ళకి ట్వంటీ థౌజండ్ ఇస్తారు కోర్కే
మైక్రోసఫ్ట్ ఎక్సెల్ వస్తే
ఆ అది వాళ్ళడా తీసుకుంటారు గదా ఈ దీన్ ఇంతేలా దీనక్ దినక్ ఇంతేలా. ఇంత లేచ్ చేయాలా అని కా ఎంటర్ జేసుకోయింది దానికి
ఆహా
ఆ అందుకోసవే నేన్ ట్రై జేస్తున్నా ఏద్ కనీసం ఆ బినిమం బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మేల్ కదా అన్నట్టు.
ఉహ్
హ ఆ చేసుకుంటే గీనా యూజ్ అయితది. మనకి ఎప్పటికైనా కూడా అనేది నేర్చుకోవాలా నేర్చ్ అప్పుడు నేర్పిస్ డుంటే ఇట్లా కంప్యూటర్ లాంగ్వేజెస్ మొత్తం నేర్పిస్తుండే టైపింగ్ నేర్పిస్తుండే షీట్స్ నేర్ప్ పిసుండే అట్లా ఉండే అప్పుడు సిస్టమ్ దగ్ దగ్గరే కూర్చునే ఉండే ఇప్పుడు అట్లా లేదు తీసేసినారు.